హలో హలో హలో
హై అండి బాగున్నారా
ఆ బాగున్న అండి మీర్ బాగున్నారా
అ
ఆ తినం అండి మ్మ్ మీర్ దిన్నార
గుడ్ ఈవినింగ్ టి కఫ్
ఏం చేస్తున్నారండి ఆ ఏంటండి
కాఫీ అలా తాగారా
టీ
కాఫీ కాని అలా తాగరా అంటున్నా
పిట్ ఆ టీ తాగానండి మీరు తాగారండి
ఆ తాగానండి కాఫీ ఆయిపోయింది ఇప్పుడే
మీకు కాఫీలు ఏమైన్నా డిఫరెంట్ టైప్స్ చేయడం వచ్చాండి
ఆ
చేయడం వచ్చా అండి నార్మల్గా కాఫీ అనా
నర్మలుగా చె ఇంట్లా చేసుకోవచ్చు కదండి కా చిన్న చిన్న డిఫరెంట్ టైప్స్ ఉంటాయా కాఫీలో కూడా
అంటే కాఫీలో నార్మల్గా కాఫీ అంతే దాంట్లో టైస్ అంటే ట్రై చేశారా ఏంటి మీరు అందరికి కోల్డ్ కాఫీ కోల్డ్ కాఫీ
ఏంజె ఏమైన్నా స్నాక్స్ చేసారండి చ తిన్నాను
అ నీ అంతా మామిడి తోట అయిపోతుంది ఉహు మీరు
ఏంటండి
మీరే మన దేశ తరస్ నాయికు
చెయ్యాలండి విడేడుస్తున్నాడు చిన్నోడు మా చిన్నోడు ఇంట్లో ఓ శనిగపిండి ఉందండి ఏదో ఒకటి చేయాలి మీకేమండి ఏమేమి చేస్తారంటే మీ వెరైటీస్
సారీ నాకు అర్థం కాలే
అది శనగపిండితో ఏమేం చేస్తారండి అంటున్నా వెరైటీ
ఎగా పిండితోటి పకోడి బజ్జి ఎగ్ బజ్జి ఇంకా ఆ ఆదేమంటరూ ఆ అదే అండి
ఇంకేం చేస్తున్నారని
మిర్చి మిర్చి బజ్జి లడ్డూ కూడా బూంగి కొడతాం
స్వీట్స్ చేస్తారా
నేం చేయనండి మా మమ్మీ చేస్తుంది
ఎగ్ బజ్జీ ఎలా చేస్తారండి
ఇబ్బది ఎగ్స్ బాయిల్ చేసుకోవాలండి ఫస్ట్
ఓకే బాయల్ చే
తర్వాత ఆ తీసేసేసి సేమ్ మనం ఇగ పిండిలో శనగపిండిలో కొంచెం కారం ఉప్పు ఆ ఏదనా మసాలా అ మసాలా కలిపేసేసి కొంచెం లూజ్ లూజ్ కలుపుతాం మనం ఎట్లా ఆలు బజ్జీ చేస్తాం ఆలుూ ముంచి వేస్తాం కదా అట్లే లూజ్ లూజ్ గ కలిపేస్తామండి
ఓకే
ఆయిల్లో వేసేస్తా కాదు బజ్జిని అందులో ముంచి దాంట్లో వేస్తారు
మిర్చి బజ్జి అయితె అండి నేనా సేమ్ అల అంటే ఆ ఫస్ట్ ఫస్ట్ బాయిల్ చేసి ఎగ్స్ని బాయిల్ చేసి వాటిని ఆ ఫోర్ పీసెస్గా చేస్తానండి ఒక్కదాన్ని ఫోర్ పీసెస్గా చేసి
ఆ
కట్ చేసి పెట్టుకుంటానుని కట్ చేసి పెట్టుకున్నాక ఈ శన్నపిండిని కొంచెం తిక్కుగా నెరి లిక్కువిడ్ మరిీ నీళ్ళ నీళ్ళు రాకుండా కొంచెం తిక్కుగా ఎక్కువ చేసి దాంట్లో కొంచెం ఉప్పు కారం లైట్గా గరం మసాలా ఏస్తానండి
ఉండ్డిది
వేసి కొ కలిపేసి డిప్ చేసి దాంట్లో ఆయిలో యే స్థానండి మీరు మిర్చి బజ్జి ఎట్లా ండి దాంట్లో స్టఫ్ ఏం పెడతారండి
దాంట్లో మా మమ్మీ చేస్తాదండి కొంచెం చింతపండు వామ ఆ ఉప్పు వేసేసి మంచిగా రోట్లో నూరి ఆ మిర్చిలోది మధ్యలో తెల్లది ఉంటది కదా ఆ బంత దాని ప్లేస్ లో ఇది పెడతామండి
హ్మ్ హు వేసి మధ్యలో పెట్టేసి డిప్ చేసి ఆయిల్లో డిప్
స్తా తే అండి
సేమ్ దీనికి కూడా ఉప్పు కారం ఇట్లా ఏస్తారండి మిర్చి బజ్జి దాంట్లోకి కూడా ఇపుడు శనిగపిండిలో
ఆ పు కారం ఎస్తామండి ఏ మీరెయ్యరా
ఆ అంతా ఉప్పు వేస్తా అండి కారం అయితే ఎయ్యానుండి
హ్మ్ మజబజ ఎక్కువ నేం లేనండి మ అన్నీస్తారు బాగా
నాకు రాదండి ఒకసారి చేస్తే బాగా రాలేదండి అసలు తిన్ల హెయర్ మిర్చి మన సేమ్ బల్పం మనసలు ఎ పెచి బలపం ఉంటది క దాని ఫ్లేవర్ వచ్చిందండి అసలు హ పిండి ప్రప్ ప్రాబ్లమ్ మరి ఏంటోగానీ టేస్ బాలేదండి అసలు
ఇంకా నేను ఒకసారి ట్రై చేసానండి బా రాలేదు
నాకు రాలేదండి ఆ ఇంకేం వెరైటీస్ చేస్తారండి ఇంట్లో స్నాక్స్ ఏమేమి చేస్తారండి మీరు
స్నాక్ పెద్ద స్నాక్స్ం చేయన్నాండి చాలు తక్కువ ఎప్ప నస చికెన్ పకోడా అయిస్తా
ఊ
ఇకా అ
మీకు బ్రెడ్ ఆమ్లెట్ వచ్చాయండి
ఆ వచ్చు అది ద లో వేస్తా స్నాక్స్ కింద వేయ
ఓకే ఎట్లా చేస్తారండి అది
బ్రెడ్ ని బటర్ లో మంచిగా ప్యాన్ తీసుకొని ప్యాన్ మీద బటర్ వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసి ఆ బ్రెడ్ అని రెండు కైస్ కాలుస్తా మంచి దద్ద దద్ద ఆ కొంచెం రెడ్ కలర్ వచ్చేటట్టు కాలుస్తా అది రెడ్డ అవ్వగానే పక్కన తీసేసి మామూలుగా ఆమ్లెట్ వేస్తా
ఆ
ఆమ్లెట్ వేసేసి ఆ బ్రెడ్ ని మధ్యలో వెప్పస్స్తాండి బ్రెడ్ మధ్యలో ఆమ్లెట్ వెటిసిస్తా
అంటే ఇక్కట్లా రావుండే కది నాకు రాదండి అందుకే అడుగుతున్నాను నేను ఎప్పుడు తెలేదండి
ఇ అడకుంటాల
అంటే ఆమ్లెట్ లాగ వేసి మధ్యలో వేసేస్తారా బ్రెడ్ ని
ఆ మధ్య బ్రెడ్ మధ్యలో ఆమ్లెట్ ని పెడతా
ఆ
హ
నాకు రాదండి ఎప్పుడు చేయలేదు అది
వు మా ఇంట్లో ఎప్పుడన్నా టిఫిన్ లేద అనుకోండి ఇది తొందరగా అయిపోతది కదా టకా టకా చేసి చేస్తాం
అంటే నార్మల్ గా తింటారా దానికి ఏమన్నా ఏమన్నా చేస్త
పయయా టమాటో సోస్
ఓకే వంట చేసారండి
ఇప్పటికి ఇంకా ఏం పెే లేదండి రో ఇంకా అంటే మా ఇంట్లో ఏం తీసుకురాలి వెజిటేబుల్స్ మాయ సేమ్ బైక్ల ర మూడాల
ఓకే
అ
ఇంకేంటండి
మీరే చెప్పాలండి నాదేముందండి మా మా వాడితోనే సరిపోతుందండి ఆ బయటికి లోపలికి
ఫన్నా కాయిది ఇప్పు
అవునండి అసలు ఇంట్లో అసలు ఉండనే అస్సలు ఉండడండి అసలు ఇంట్లో నుంచి బయటికి దారి చూపెడతాడు వచ్చి గేట్ ఓపెన్ చేయాలంటాడు గేట్ దగ్గరకు వచ్చి
బాగా అల్లరి చేస్తాడండి
చాలా అండి అసలు ఓకే నండి మరి ఉంటున్నా
సరే అండి